హాలో
చెప్ప
చేస్తానౌ
సౌండ్ రాకుంటదూ
సౌండ్
పనైపోయిందన్నవ్
పనైపోయిందంటే అయిపోయింది కాకపోతే గిన్నెలున్నై
గిన్నెల్ పని కాదా
ఏదో అలా కొంచెం రెండు మూడు ఉన్నాయ్ తొంతే అయిపోతది
ఆహా
ఉం
ఏం చేస్నవ్ మరే
ఏం
సౌండ్ ఒత్తాంది సౌండూ తందీ
ఒక్క నిమిషం చెప్పిగా
ఆ ఇప్పుడు మాట్లాడు
ఇప్పుడు నువ్వు మాట్లాడు నేను వినుకుంటుంటా
చెప్పు ఊక నేనేనా నోరు నొత్తాంది
నాక్ నొయ్యట్లేదా
నువ్వు చిన్నగా స్మూత్ గా మాట్లాడతానవ్ ఆబా
గట్టిగా మాట్లాడాలా మెల్లాగా మాట్లాడాలా మరి
నేనే ఊక మాట్లాడతానా నువ్వేం మాట్లాడతలేవు నువ్వు ఎలా మాట్లాడాలంటే అలానే మాట్లాడాలి
చెప్పొచ్చు కదా
చెప్పను కదా
ఐతే మూసుకోనుండూ.
మూసుకోని ఉండాలా తెరుసుకొని ఉండొద్ద. ఇంతేనా. చిన్ని చిన్ని ఆశలు చిన్నదాని ఆశలు చిన్ని చిన్ని ఆశలు.
తింటంది.
చిన్ని చిన్నీ చిన్నీ పాదాలకి. ఆ వేసామికా.
ఆ సాంగ్ ఇజ్జత్ తీయకు నువ్వు.
అంతేనా. చిన్ని చిన్ని. అయ్యో ఎవరక్కడ వొర్రే. అట్లా ఉండవద్దు అని చెప్పాలి కదా.
ఉండదంటే
నువ్వేం చేస్తున్నావు
నేను గిన్నెలో ఆర్డర్ పట్టుకుంటడా కొంచెం దూరం వచ్చినకు నీకు సౌండ్ ఇనస్తదని
ఉం
మీ అన్న తోంతంటే ఏం రాదు కాడుగుతుంటే సౌండ్ వస్తది కాకపోతే అని
ఇంకా. చాయ్ పెట్టొచ్చా నీకు. చాయ్ పెట్టొచ్చ.
నాకంతా కర్మేంది నువ్వు లేవ పెట్టనీకి.
నీకు ఎట్టొచా నేను అడుగుతున్నా.
నాకు రాదు నేనేర్చుకోను నువ్వున్నావు గదా.
ఒకా నేనె చేయలేను గదా.
చేయకుంటే ఏం జెత్తవ్. ఏం చేస్తావు చేయకుండా
చెయ్యా
చేయపోతే మొహం పగులుద్ది.
నీది పగులుద్ది.
చేసి తీరరేయ్.
చెయ్యన్.
ఉన్న దేనికి.
చెయ్యనమ్మా చెయ్యను నీన్ నీకేందుకుజేస్తా.
నువ్వు నా పన్లూ జ్యేష్పెట్నికే నిన్ను ఏసుకునేది నేను.
నెబర్. మీ మమ్మీ వాళ్ళు ఏం జెత్తండ్రు మీ మమ్మీ వాళ్ళు ఏం జెత్తండ్రు.
అ
సౌండ్ వత్తంది.
చెప్పిప్పుడు.
మీ మమ్మీ వాళ్ళు ఏం జెత్తండ్రు.
ఆడకుంటోల్లోవ్.
ఎందుకు. ఏమాట
ఏదో ఆట ఆటకి పేరు అవసరమా
వద్దు చిన్ని చిన్ని ఆసలు చిన్నదాని ఆసలు
ఏ సాంగ్ ఏంట గానీ చావగొట్టకు నన్ను ఊకె
చందమామ రావే జాబిల్లి రావే
కొంచెం అయినాక వస్తుందికదా వర్రకు
కొండాకి రావే కోటి పులుతేవే
ఓ వేస్ట్ దాన కోతిపులెక్కడ్నుండోత్తయే నీకు.
కోటీ.
కోతిపోనుండయినే.
కోటీ అన్న.
కోటి అన్నావా.
ఆ
కోతిగాని మన కోటి అని మస్త కవర్ చేస్తున్నావ ఈగ
నిజం
నిజమ్మ
నిజమే చెప్పాలని నీకు వచ్చాను
చిన్న దాన నీ కోసం ఓ చిన్న దాన చిన్న దానా నీ కోసం. వాలు వాలు వాల్ కలదానా చిట్టినడుమును ఇసన్నాయ చిత్రహింసలే చేస్త తగ్గించకో
వధూ మీ టాల్చ రూపి అలా అంటే నేను బరిగు ఉండేాలి
అంతేనా చిన్ని చిన్ని పాదాలకి వేసానీ రాకకై
ఓ పాప పూట్టాకా పాఠ వాడదులే ఇప్పుడు వదులే ఓకేనా
ఆ నీకా నీకెప్పుడు పుట్టతుది పాపా
ఫ్యూచర్లో
ఫ్యూచర్ ఇంకా కాదా నీకు
ఇంకాగాాలే
ఎందుకు అని పోయింది అంత లేటా
అప్పుడప్పుడు
స వద్దు
అయింది అనుకో ఫ్యూచర్ లా ప్రాబ్లమ్ అవుతుది హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఎందుకంటే అసలు నా ఏజ్ వాళ్లకు పెళ్ళే కాలేదు
ఆ అందుకే ఆగుతున్నావా
హ్మ్మ్
ఆహ చిన్ని దాని ఆశలో చిట్టి చిట్టి పాదాలు ఏం వస్తలేవ్ మరి ఏం చేయనుమా
ఏం చేస్తాను మీ ఫ్రెండ్ ఇందాకన్నా అతను మాట్లాడినామే
ఇందాక మ నీతో మాట్లాడినామా లేదు ఎస్కేప్ పెలాసిటీ
ఎడవయింది
లేదు ఏపక్క రూమ్ కి పోయిందామే
అ ఫోన్ మా కదా మరు బబా మ
బాగా మాట్లాడతానువుగా పరిచయం అయిందా
మాట్లాడానిక్ పరీ ే అ
అంతేనా
మనం స్టార్టింగ్ ఏ ఉన్నా మాట్లాడుకుంట
ఎందుకు మనం స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అ నయే
ఆ స్టార్టింగ్ స్కూల్ స్టార్టింగ్
అంతే మాట్లాడుకోలేదా
జాయిన్ కాగానే ఇంత క్లోజ్ ఇంత మంచిగా మాట్లాడుకున్నమా
ఆ
అన్న ఉంద నోకు
ఆ ఒకామె లేసిపోయింది కదా మన క్లాస్ లో
ఎప్పుడు
మన ఏడవ తరగతిలా
దానికి లేచిపోయింది పెళ్లిి అయింది సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ కూడా
బిడ్డ కూడా పూట్టిందిగా
నాకైన్న చిన్నది వన్ ఇయర్
అవును నీకు బాగా క్లోజ్ కదా ఆమె అదే అప్పుడే మంచిగా మీ ఇంటికిొచ్చేది డ్యాన్స్ నేర్చుకున్నాం గుర్తుందా
ఇద్దరి ఫ్లేవర్ నంటాన్నవ్ రోడ్ మీద ఆమనా అటు సైడ్ ఉన్నామనా
అట్ సైడ్ ఉన్నా ఆమే
ఆ సైడ్ ఉన్న ఆమేకి ఎంత పెద్ద బిడ్డనో కొడుకొ వుండె గా మూడు ఏండ్లో నాలుగు ఏండ్లో
ఇట్ సైడ్ ఎవరు లేస్ పేర్లు
రోడ్ మీద లేదు ఇళ్లు
పాతద రోడ్ మీదన ఆ ఆ ఆ మనా
మన
ఆ కూడా లేచిపోయిందా గప్పుడు అన్నారు కదా
లేసిపేయింది పెళ్ళి అయింది ఇప్పుడు
పాయ్ స్టాఫ్ అయిందా
ఏదో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందంటా చేత్తావా అని మెసేజ్ చేసిండ నాకు డబ్బులు కర్
ఎంత
ఫోర్ నైన్టీ నైన్
కట్టపోయినా మరి ఐదు వందలు లెవ్వ
ఐదువందల కేజి వత్తాయ్ దానికి
ఇది కొంతమంది ఫేక్ అంటాల మరే
మనద ఎవరుంటారు అంత సీన్ లే
గామె మా మా కాలేజ్ ఆమే
గూగుల్లో కొట్టి చూడ మను డౌట్ ఉంటే
నేను గూడ అదే ఎప్పినా
ఉమ్ దూగుల్లొ గొడితే ఇది చిన్న కొట్టి నావ నువ్వు
నేను కొట్లే గాని ఆమ అంటాండ అయితే ఏం కాదు మంచిదే గవర్నమెంట్ బయట నుంచి వచ్చి పై నుంచి వచ్చింది అని చెప్పినా
ఇంగ గవర్నమెంట్ గానొచ్చిం
కాలేదా
కన్ ఫూల్ ట్రస్టె ఇది
ఆ
నమ్మొచ్చు అందుకే నిను కొన్నిరోలు ఆగే చెప్పినా మీకు నమ్మల్లా వద్ద అని
అదే అదే
హు చానా రోజులు అయితాంది కదా నమ్మినంకనే
ఏ ఆ మేం కూడా గట్టలేన అన్నం ఆమె అబద్ధం అయితే మాకేందుకు చెప్తది అని నేనన్న
హ